హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెదర్ రిపోర్ట్ నుండి కాల్ చేశారా అండి
ఆ అవునండి
మీ దగ్గర వెదర్ ఎలా ఉందండి
మా దగ్గర చాలా బాగుందండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఒక ఫార్టీ డిగ్రీస్ ఉందండి. మీ ఏరియా ఏంటి
మేము వాజపేల్ లో ఉంటామండి
ఓ వాచ్ పెళ్ళి అంటే హైదరాబాద్ సో మేము రామగుండం దగ్గర ఉన్న ఒక విలేజ్ లో ఉంటామండి.
ఓకే ఆ ఇవాళ ఎట్లా ఉందండి. వెదర్ మబ్బుగ ఉందా
ఆ మార్నింగ్ కాస్త బానే ఉంది. ఇప్పుడు కాస్త ఎండగా ఉంది.
ఇక్కడయితే ఫుల్లు మబ్బు ఉంద డి ఉరుముతుంది వర్షం పడేలా ఉంది చల్లగాలుస్తుంది
సో యాక్చువల్లీ హైదరాబాద్ కాబట్టి ఎప్పుడైనా అలానే ఉంటుంది. ఏం ఎస్టిమేట్ చేయలేము.
మార్నింగ్ అంతా డే ఆఫ్టర్నూన్ నుండి మబ్బుగ ఉందండి.
ఆ ఆఫ్టర్నూన్ నుండి అలానే ఉంది ఇంకొన్ని ప్లేసెస్ లో కూడా అలానే ఉంది
ఊ అవునండి మీరు ఏం చదుతున్నారండి ఇప్పుడు
నాది ఇంటర్ కంప్లీట్ అయిందండి.
ఉహు ఇంటర్లో ఏ గ్రూప్ అండి మీది
మాది ఎంపిసి
ఉహు మల్ నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు.
నెక్స్ట్ ఆలోచించాలి
ఊహు ఇంకేం డిసైడ్ అవ్వలేదం న్నట్టు
ఆ ఇంకా ఏమి డిసైడ్ అవ్వలేదు ఇంటర్ అయిపోయిన వాళ్ళకి మాక్సిమం ఎంసెట్ తర్వా తా గ్యారంటీ వస్తుంది ఏం తీసుకోవాలి అని సో దాని మీదే బేస్ అయి ఉంటుంది అది అయ్యాక చూడాలి
ఓకే ఇంకేంటండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం కర్రీ అండి
మాది తోటకూర అండి మీది
మాది గుడా తోటకూరే అండి అంటే ఇంట్లోదేనా అండి మీది తోటకూర హలో
మీదేంటండి
ఇంట్లోదేనా అండి మీది తోటకూర
ఆ ఇంటి దగ్గర నుండి అంటే మాది ఇంట్లో కాదండి పక్కన వాళ్ళు పెంచుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని
ఓ అంటే ఇంట్లో బండిచ్చింది కాదన్నట్టు
అహా కాదండి
అ మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారండి
మేము ఫైవ్ మెంబెర్స్ ఉంటామండి
ఊహు మీరే చిన్ననా అండి
ఆహా లేదండి నేను పెద్ద నాకిద్దరు ఒక ఒక తమ్ముడు ఒక చెల్ల
ఓ వాళ్ళే క్లాస్ అండి
ఒకరు నైన్త్ క్లాస్ ఒకరు ఎయిత్ క్లాస్ చెళ్ళి ఎయి నైన్త్ తమ్ముడు ఏ నేనే పెద్దదాన్ని హా చెెల్లి హాస్టల్ తమ్ముడు గూడా హాస్టల్
ఓకే ఓకే ఉమ్ మీ తమ్ముడు ఎళ్ళాడా అండి హాస్టల్ కి
లేదండి ఎళ్ళలేరు
ఓకే ఓకే
వెళ్తాడు
ఉమ్ నైటుకి
ఉమ్
ఉ ప్రజెంట్ తర్వాత ఎక్కడ జదువుకుందాం అనుకుంటున్నారండి మీరు లోకేషన్
హైదరాబాద్ అండి
ఊహు డిగ్రీ తీసుకుంటారా అండి ఇంకా వేరే ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నారా ఇప్పుడు
లేదండి బీటెక్ డిగ్రీ కాదు
ఒకే ఓకే
ఉమ్ మీరి ఇంటి దగ్గరే ఉంటారా అండి
ఆ ఇంటి దగ్గరే ఉంటాముండి.
ఓ
ఇంతకు ముందు ఓస్టల్స్ స్టడీ అంతా ఓకేనా అండి, బానే ఉంటుండేనా అండి.
ఆ బానే ఉండేది, ఎవరైనా ఉంటే చెప్పండి.
ఓకే చెప్తామండి. మీ ఫ్రెండ్ సా, మీ ఫ్రెండ్. తో పాటే చదువుకుంటారా, లేకపోతే సప్రరేటుగా ఏళ్తారా. మీ ఫ్రెండ్స్ ఎక్కడ చదువుకుందాం అంటున్నారు. మరి
అ
హలో హలో హలో హలో